హలో నమస్కారం అండి
మ్మ్ నల్సార్ అనుభవా
ఆ అ ఏం చేస్తున్నారు
ఏం చేద్దాం అని ఆలోచిస్తున్నా అండి
ఆలోచిస్తున్నారా
మ్మ్
దేని గురించి ఆలోచిస్తున్నారు సార్
ఏమండి తెలీదు
ఇప్పుడు జాబ్ మార్కెట్ ఎలా ఉంది
జాబ్ మారేసాటే
మ్మ్ మీరేమనా జాబ్ అలా ఏమైనా చేస్తున్నారా
చేయట్లేదండి
ఖాళీగానే ఉంటున్నారా
అవును
అంటే తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో తిని కూర్చుంటున్నారు అంతే కదా
కాదండి
మ్మ్ మరి ఇంకేం చేస్తున్నారు మరి మీరు
జాబ్లు పోతున్నాయిని చేసండి
జాబులు ఎక్కడ పోతున్నాయి సార్
అదే ఏమో ఎ ఐ వచ్చిందట కదండి
ఏ ఐ వచ్ జాబులు ఎక్కడ పోవట్లేదండి ఇంకా జాబులు ఎక్కువ క్రియేట్ అవుతున్నాయి సార్
డిఅవునండి ఇగ పోతున్నాయి గద
ఎవరు చెప్పారు అండి మీకు పోతుదని ఇంకా ఎక్కువ క్రియేట్ అవుతుంటే
ఏమో డి ఎక్కువ అయితున్నాయా జెత్తుండు అంత
అందుకోసమేను ఏమైనా బిజినెస్ ప్లాన్ ఐడియాలు ఉన్నాయా బిజినెస్ చేసుకోవాలని
పైసలంటే
స్పాన్సర్లు నీతుక్కో పైసలు కావాలంటే ఎవడ్ పెడ్తరు నీకు
ఆహ్ తిన్నవా హలో
ఆ తిన్నానండి ఇప్పుడే ఒ కోరే బిస్కెట్ తిన్నాను
ఇరవై ఆరూపాలు
ఇరవై ఆరు రూపాయలు వోరే బిస్కెట్ కాదండి ఇక్కడ మా ఫ్రెండ్ తెచ్చాడు దాన్ని తిన్నాం
మ్మ్ ఏండి
మీకేం మీరు ఏదో ఒకటి తింటారులే మీరు తినండి ప్రశాంతంగా
ఆ హుం
హ్మ్ మ్మ్
ఆ
మ్మ్ మేమేముంది సాయంత్రం ఏమన్నా మా ఫ్రెండ్ బర్త్డే పార్టీని ఏమన్నా బిర్యానీ ఇస్తే వెళ్తాం. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తన్నాం బిర్యానీ పార్టీకి వచ్చామంటది రాండి
అ
ఊ గాదు వస్తార రార ఆది జెప్పఅండి ఊగి అంటే మాట్లాడొద్దు
ఎప్పుడు అండి
రాత్ర రారీ ఏడు నర అప్పుడు
ఉమ్
అస్తరా
నాదవరు చెప్పలేదు
చెప్పలేదా మేం చెప్తున్నాం కదా మాకు కూడా ఎవరు చెప్పలే ఇంకా చెప్తారు
ఉ చెప్పినప్పుడు వద్దామండి ఇబ్బంది పడ కాకండి
ఉమ్ హ్
ఉమ్ మేం కేక్ కూడా కోయాల అనుకుంటున్నాం సార్ కేక్ కూడా కోయాలనుకుంటున్నాము
కోవేయండి
ఇందకోటి ఆర్డర్ పెట్టాము
ఉమ్
పొరపోటున నొక్కొని ఆర్డర్ ప్లేస్ అయింది
ఆ
ఆడు గేట్ దగ్గరకు వచ్చి వందసార్లు ఫోన్ చేసాడుఈ పాటికి
ఉమ్
మేము ఫోన్ ఎత్తలేదు
ఉమ్
ఇంకా మళ్ళీ నైట్ సాయంత్రం ఆరింటప్పుడు ఒకటి ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నాం
ఉమ్
అది
మంచిపని అయితే
మంచిపనే మీరు కూడా తొందరగా ఏడు ఏడు పదికల్ల రెడీ అయ్యి రావాలి
అ
కుదిరితే
ఆ
ఏడు పదికళ్ళ వచ్చేస్తారు కదా
ఆ అ
ఆ
ఆ ఏడు ఇరవై
ఆ మీరు ఎంత తొందరగా వస్తే ఎంత తొందరగా కేక్ కోయొచ్చు కేక్ నోట్లో పెట్టుకొని తినొచ్చు
ఉమ్ ఏతేతండే
ఆ
ఏతేతే
ఈ ఏదో కేక్ ఏం కేక్ అంటే నీక ఏం కేక్ కావలో చెప్పు ఆ కేక్ కోస్తం
నానండి అదేమో దుబాయ్ లో ఇవత ఐదు అంది పదన్న
దుబాయ్ లో కేకులు రావండి దుబాయ్ లో ఇప్పుడు కొంచెం వారు జరుగుతుంది
ఆ అ వత్తన్నగర మ మంచులు వస్తున్ననండి
మనుషులొస్తే అయితే మనుషుల చేత్ తెప్పండి. మేము డబ్బులు కొడతాం నీకు.
ఓకే.
అర్థమైతుందా. ఎందయ్య ఎన్ని కేజీలు తింట్రు మీరు ఒక్కళ్ళు.
మేమా.
మీరు ఒక్కళ్ళే ఎన్ని కేజీలు తింటార్ సారు. హలో
అవ్ను.
ఎన్ని కేజీల్ తింటరు మీరొక్కళ్ళు.
తెలీదు.
తెలీదెందండి. అయితే ఎన్ని బిర్యానీలు తింటరు చెప్పగలుగుతారా.
తెలీదండి. తెలీదు!
ఎన్ని బిర్యానీలు తింటరు గూడా తెలియకపోవడం ఏందండి మీరు. ఏం చేస్తున్నారండి.
డబ్బులు పెట్టాలా లేకపోతే.
డబ్బులు.
డబ్బులు పెట్టమంటే ఆస్తుంటే.
హాస్టల్ హాస్టల్ కు డబ్బులు కట్టార్. లక్షన్నరా. మేమేం మట్టి పెట్లేదండి. మేము గూడ డబ్బులే కట్టిందాళ్ళకి.
ఎవండి. ఇవాళ పోరాటాలు తాండి.
ఏవన్నా పోగట్టాలని ఇప్పుడే. అంట్ ఇప్పుడు ఏ మెరక్ కొడుతున్నారు సార్ మీ రూమ్ లో.
ఏ అదే ఆలోచిత్తున్నా అండి.
న్యా అయితే ఏం చేస్టంటే ఫాన్ ఇరగ్గొట్టేయండి.
పరిచయం చేస్తా.
బల్బులు ఇరగ్గొట్టొద్దు. బల్బుల్ తక్కువ రేట్ ట్ ఫానే లేకపోతే బాత్రూమ్ సింక్ పగొట్టండి.
బాత్ ఒంగోలి
బాత్ రూమ్ డోర్ ఇరగొడతావా. నువ్ మోహన్ బాబువా
మహేష్ బాబు అన్నా.
మహేష్ బాబు బాత్రూమ్ డోర్లు ఇరకొట్టడు సార్ ఎప్పుడికి.
అవునా
ఊ మోహన్ బాబే తాగినప్పుడు ఎవన్నంటే వాన్ని కొడుతుంటాడు పొయ్యి నువ్వు బాత్ రూమ్. లోన్ ని కొట్టెల్లి.
ఊ
ఊ
మేం పెద్ద మోహన్ బాబు ఫ్యాన్ కదండి.
ఆ నేను పెద్ద పెద్ద ఫ్యాన్ నిను మా మోహన్ బాబుకిి కొంచెం ఆస్తి ఇస్తాన్నడు నాకు
ఆ
ఇద్దరికీ కొద్దిగా ఇయ్యాంగా మిగిలిన అస్తి ఇస్తారంట
ఆళ్తే పట్టుకొకండి బాబు ఇద్దరుచ్చిపోతుందండి బాబాయలే
దానికోసం నేను గొడవవాపే ఒక రోజు పోయి నాకు ఇస్తాను అన్నడు సగం
ఓఓ నాతో పాటు ఉండె
నీకు కూడా వాట గావాలంటే నువ్వొచ్చి గొడవ పడు నిను వడ్లు వాళ్ళు అక్కడ వినపడట్లేద
ఉ
హలో
ఆ
వాడికీ బాంఋ లేయాలే
ఆ
పొందామ కూడా కూడాంటనుక గొడవ పడడానికి వస్తారా రార హలో హలో సార్ మీరు మాడ మాట్లాడాలి సార్
పాటలు పాడండి
గొడవ పడ్డానికి వత్తార రాన
ఆ వస్తాం లే పోండి
మీ వాళ్ళును కాదు సార్ మీరు వస్తార అంటే మీరు రార గొడవ పడ్డానికి మీ మోహన్ బాబుని పరిచయం చేయ వస్తనా
అంటే పెద్దోళ్ళు రావాలండి పెద్దోళ్ళు చిన్నపిల్లలతొ అండి హ్మ్
మీరు పిల్లొల్ల మీద యుద్దాలు చేస్తారా
పిల్లలు వచ్చింది కాదు పెద్దొలు వత్తారాండి
అంటే ఫస్ట్ పిల్లొలను పంపిస్తావా
ఆ
ఎక్కడైనా ఫస్ట్ పెద్దోళ్ళు వస్తారు తర్వాత పిల్లవాళ్ళు పోతరు నువ్ ఏంది స్వామి అంత రివర్స్ గాని లాగా ఉన్నావు.
అయ్ అండి పిల్లల పిల్లల చోటి ఉందండి పిల్లలు పెద్ద చోటిచ్చ ఉందండి
ఇది చాన తప్పు సార్ మీరు చానా తప్పు చేస్తున్నారు
ఒక్క నిమిషం మీరు మాటఅండి బాబు
తప్పుల గురించి మేమే మాట్లాడాలా హే
ఉమ్
మేమ్ మీకు ఏం అన్యాయం చేసాం చెప్పండి
చాలండి పెద్దోళ్ళు చెమ్బయను విడిది సమ్ విడిది చౌ చట్ట కాదంటే
అది బాగా దేశాలు దేశాలు కొట్టుకొని చస్ ఆపుతున్నాం కదా మేము కేపాల అనుకున్నావా న నేను ఎస్ ప్రభువు న ఆపడానికి ఆపుతున్నా జాత్ర ఎంత మరుగు చాతనైన్తవరకూ కాపే నిన్ననే రెండు కా క్రూడ్ ఆయిల్ షిప్పులు కూడా బయటికి తెచ్చా ఇంకేం చెయాలి నేను చే ఉన్న వాళ్ళందర్నీ ఒక్కరి కోసం
మొత్తం ఆపేరండి సత సత చే చెప్పను
ఆ మాట వచ్చిది నీకు నీకు వచ్చిందిందండి మీకు మాట బాగా వచ్చిది
ఓ
మాట రాకున్నా ఒక్కరోజు స్కూల్ లేదా
ఆ
మీకు ప్రతి రోజు మాట ఒచ్చిద్దా
మాడ ఎందుకు వస్తుందండి మాది
మ సార్వా మ ప
సరే అయితే బాయండి
ఒకటి చెత్తాండి మీకు
ఆ
ఇంక మీకు ఒకటి చేయొచ్చా
ఆ చెే
నా లైన్ లో ఉన్నాడు